ఆ చేస్తున్నారు బాగున్నారా
బాగున్నా అండి బాగున్నారా
చాలా రోజు ఐంది ఫోన్ చేయక
ఆ అవునండి
ఉ
కొంచెం పనిమీద ఉన్నాను ఎవరు వర్క్
షాపింగ్ చేసారా
అ అండి
మీ పాప మీ పాపకి కమ్మలు కుట్టిద్దాం అనుకున్నారు కదా షాపింగ్ చేసారా
ఊ అండి
ఎక్కడండి
అన్నీ షాపింగ్ చేసినామ అండి ఇక్కడే
అదే అంటే షాపింగ్ మాల్ లో చేస
ఆ షాపింగ్ మాల్ మామలుగా షాపింగ్ మాల్ ఉంటుందండి అందులో తీసుకున్నాం అండి
ఉ
డ్రెస్ తీసుకున్నాం
పాపకొక్కదానికే తీసుకున్నారా మీరు కూడా తీసుకున్నారా ఎంతలో తీసుకున్నారు అండి అంటే పాపకి ఎంతలో తీసుకున్నారు బర్త్డే క అది గ అది కదా
పాప కా అండి పాపకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నను
ఉ మీకు ఇద్దరు పాపలు కదా ఇద్దరికీ కమ్మలు కావాలా
ఇద్దరీ తీసుకున్నాం మళ్ళీ వాళ్ళ మా మమ్మీకి కూడా తీసుకున్నాం అండి నేను కూడా తీసుకున్నాం మొత్తం నలుగుర తీసుకున్నాం అండి
ఉహు అంటే మీరు వెళ్ళిన దగ్గర అన్ని ఒకక్క దగ్గర ఒక ఒక్క దగ్గరనే దొరుకుతాయా
ఆ అందులోనే ఉంటాయి
అంటే ఇప్పుడు కిడ్స్ కి గానీ మెన్స్ కి లేడీస్ కి అట్లా అందరికి దొరుకుత
ఆ దాన్లో ఉండవ్
మళ్లీ లేదంటే సపరేట్
ఏ అట్లేం లేదండి ఒక్క దాంట్లో నే అట్లా చూసుకోడు ఆ మాకి అంటున్నావ్ బ పిల్లల వరకు ఒకటి మాకు పైన వాళ్ళు కింద నాకు ఒక దాంట్లో ఉన్నాయిక ఒక దాంలో ఉన్నా
ఆ
అక్కడ దొరకపోతే నచ్చకపోతే బయట వసుకోవడం
అ
ముకామ
ఇంకా చెప్పాలండి ఇంక ఏమేమి చేశారు షాపింగ్ పోది
దు పోగామె సమాన్
సామానులు తీసుకున్నాను
మళీ ఉంటది అండి తర్వతలాగా రా ప్రసంమ్మాని కిరాణా సామాన్లు ప్లేట్స్ గ్లాసెస్ అవన్నీ వేసుకున్నాము
ఏముందని ఏం లేదు మీ చేద్దాం అనుకున్నా మా పాప కూడా చోలు కుట్టాలి
ఆహా ఎప్పుడుండ
కుటియా నిం ఎప్పుడైతే ఇప్పుడు త్రీ ఇయర్స్ కంప్లీట్ యితే మే జులైకి
ఆహ
కు తమ వస్తుస్తు
అస్తున్నాడి పాపా
మేముందండి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది
అవునా
ఉ
హల్డే స అప్డే పంపించా
లేదు కానీ చిన్నమ్మాయికి అంగన్వాడీకి వెళ్తుంది సరే లే పంపిద్దాము అనుకుంటే మా మమ్మీ వచ్చి తీసుకొని ఎళ్ళిందండి ఈ చిన్నమని పంపిద్దామన్ హుమ్ చిన్నమని పంపిద్దామంటే పెద్దామే గుడా పోతా అని ఏడిస్తే ఇంకా పంపిచినా షాపింగు ఆగిపోయింది
పద్ చాలవు బానే పంపిచిరు గా నాక్
హుమ్ ఇగ అసలు ఉండనియను అంటే అసలు వినలేదండి మా మమ్మీ
ఒకరు తీసుకోమంటే తే తీసుకుపోదండి
ఉ ఒక్కరిని తీసుకోవమా అంటే ఇద్దరిని తీసుకోమ
మా పాప పిల్ల ఉన్నప్పుడు ఇల్లు వేరే ఉంటది ఇప్పుడు వేరే ఉంటది మాలంటన్నా
షం చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇంకాచ్చ ఉంటే మంచిగా ఉంటుంది కదా
వాళ్ళు ఉంటేనేమో గోల గోళ చేసి అది చేసి కొట్టుకొని అది చెస్తంటే అది లేకుంటే ఇప్పుడు సైడ్ ఏంట కూడాస్తన్నా కావచ్చండి
సైలెంట్గా ఉండాల్సి వస్తుంది
హ ఇంకా అండి
ఇంకా చెప్పాలండి
ఇంకేం చేస్తున్నారాండి మీరు
అంటే ఓన్లీ బట్టలు తీసుకున్నారా లేదంటే ఇంకా పిల్లలకి అట్లా ఉంటాయి కదా పిల్లకి సంబంధించినవి చాలా
ఆ వాళ్ళకి అలా పోయి న కంగనాలు పోతే వాళ్ళకి పలా గాజులు ఏమో చైన్స్ అని చైన్స్ అని ఆ టిక్లీలా ఇంకేమో ఉంటాయంటాండి అవన్నీ తీసుకున్నారు
మీరు లేరండి అడ
ఇ గురించి తెలిలయదు కదండి గాజులు తీసుకున్నారు గాజులు చైన్స్ పిల్లలకి మళ్ళా ఇట్లా మెయింది కోన్ ఉంటాందిండి కోన్స్
మెయిల్పోలిష్ ఇట్లా తీసుకున్నారా రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ ఉంటాయి
చేర్ద్దన్
ఉ
హర్కి సంబంధించిన బ్యాండ్ ఉంటుంది అేే ఉమ్ ఒక క్యాప్
ఉ
అ అ వాళ్ళ మమ్మీ గాజులు
ఇంకా తీసుకోవాలి కదా మ్యాచింగ్ మ్యాచింగ్ ఉండాలి
ఆ దాంట్లో మళ్ళా మ్యాచింగ్ ఉంటుందింట అండి మ్యాచింగ్ మ్యాచింగ్ కావాలి ఆమెకు ఏమో బ్లూ ఇష్టం బాగా బ్లూ కలర్ కావాల అన్ని బ్లూ కలర్ కావాల
ఇం బ్లూ అంటే ఇంకా ఆటోమేటిక్ గా
మా ఇంట్లో కూడా అన్ని బ్లూ కలర్ ఉంటాయిడి ఫ్రిడ్జ్ కానీ ఇది కానీ అన్ని బ్లూకల్ డ్రెస్సింగ్ టబుల్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా బ్లూ కలర్ ఉంటుది బెడ్షీట్ మ మంచం పైన బెడ్షీట్ కూడా బ్లూ కలర్ ఉంటా
అంత బ్లూ పిచ్చియండి
టీవీ ఒకటే బ్లాక్ కలర్ ఉంది కానీ అన్ని బ్లూ కలర్ బీరువా కూడా బ్లూ కలర్ అ అండి
అడి అంటి త మడి మీ
మత్తం బ్లూ కలరే అవరుండి పంగప్పుడు ఏం తీసుకో బ్లూ కలర్ మొన్న స్లేట్ బుక్ చేసినామ అండి ఆన్లైన్ లో నాజక్ స్లేట్ ఉంటుందిండి
అవునా
ఆ అ రెడ్ కలరు బ్లూ కలర్ ఎట్లొస్తాయా అన్నీ పెద్ద పా పెద్ద పాప ఏమో రెడ్ కలర్ కావాలంటాయి చిన్నమ్మ గ ఏమో బ్లూ కలర్ కావాలంటయి
ఉ
పాల్దాయ గ్లాసెస్ కూడా బ్లూ కలర్ రెడ్డి కలర్
ఇ అంతే ఉంటారు కదా పిల్లలు అంతే హ
ఏదైనా బ్లూ కలర్ మొన్న వాళ్ళ నానమ్మ వాళ్ళు కూడా వేసుకోవచ్చు వాళ్ళ నానమ్మ వాళ్ళు కూడా బీరువా తీసుకున్నాడు ఇమని తీసుకోపోతున్నాం చూపించినాం ఒక రెండు మూడు బుధలు చూపిస్తే ఆమె పోయయి బ్లూ కలరే చూస్తున్నాం బ్లూ కలర్ ఇదే ఇస్తున్నాం అన్నాడు ఇంట పాప ఇంకానే
ఇంకా చెప్పాలండి మీరే మా పాప ఇంకా అట్లా ఏం లేదు అన్ని అన్ని తీసుకుంటది అన్ని తీసుకుంటది మా పాప అట్లేం లేదు
మంచి మా పాపనే అదే కావాలనింటే ఏడుస్తా ఉంటే ఇంక నా పైన అయితే గౌరవం ఎక్కువ నన్న కొడతా ఉంటంది వాళ్ళ మమ్మీ కొంచెం భయపడుతుంది కానీ నాకం మీ వేసిపోతుంది
ఇక పిల్లల అంటే అంతే కదా డాడీ అంటే ఇష్టం అన్నట్టు
ఇకాడి
చెప్పాలండి మీరే అంటే ఎప్పుడైనా సిటీలో షాపింగ్ చేసారాండి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా
సలో ఊర్లేదండి మీరు చేసినారండి
నేను ఎప్పుడు వెళ్ళలేదండి ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆటోమేటిక్గా ఇంట్లో ఉండడమే సరి పోతుది ఎలర
అనుక బ మార్ట్ ఏది అంటే అక్కడ ఉంటేయి అప్పుడప్పుడు
ఆ అప్పుడు మేము సిటీలో ఉన్నప్పుడు వెళ్ళినం డి మాట్కి
అది మనం తీసుకోవడానికి ఒకదానికి పోతే ఆడున్నదానికి ఇంకో దానికి వీళ్ళ మూట ఎక్కువైతుందిండి మన చక్కెర మన చక్క ఇక్కర జాబ్రత్తాలు తీసుకోవాలనుకుున్నామండి ఆ చక్కర్ చాపత్త్గ బాటి స్ స్నేక్స్ వ ఎతాంట అడివేనా బస్ ఇక్కడ అందులో ఇస్తాం మళ్ళీ కొంచెం ముందుకు పోతే స్నాక్స్ వ ఉంటే అందులో ఇస్తాం మదా బాటిలు ఇస్తాం పోతంటే పోతంటే అమౌంట్ పెరుగుతా ఉంటందింట్లో మన వెయ్యి రూయ వర పోతే అలా మూడు వేలు అయితే టన్ తైపుతు తీసుకునే దానికంటే ఎక్కువ పోతుంది బయట చె రా
మనం అనుకున్న దానికంటే ఎక్కువ తీసుకుంటాం ఇంకా ఇప్పుడు మనం లిస్ట్ రాసుకొని తీసుకు వెనాం అనుకో కిరాణా షాప్కి
చెప్పుల కాంచి ప్రతి ఒక్కటి అందలో ఉంటాయి కాబట్టి మనం
అర్ధం కాకుండానే ఆటోమేటిక్
ఆ తీసేసుకుంటాం ప్రతి ఒక్కరు అదే నంబవ బటిల్సైనా
ఐరన్ బాక్స్ తో సహా ఉంటంది ఇంకా చిన్న పిన్నిసులు కూడా ఉంటాయి
ఆ అన్నంది బాక్సెస్ ఉంటాయి అ అన్ని రకాలు ఉంటాయి అందులో డ్రెస్సెస్ కూడా ఉంటాయియాండి డ్రెస్సెస్ కూడా ఉంటాయి డ్రెస్సెస్ కూడా ఉంటాయా మళ్ళీ కూరయలు కూడా ఉంట అ అండి రిలయన్స్ అన్ని ఉంటే రిలయన్స్ దాంట్లో కూరగాయలు కూడా ఉంటాయి ఇంకా కూరగాయలు పనులు హ సంబంధించిన ఎన్న ఉంటాయండి
హ
ఒకసారి మార్కు ఏం చేసాయంండి అంటే అందులో ఇట్లా కోలిస పోసేది ఉంటది కదండి
హమ్
అద అన్ని ఇట్లా ఇట్ ఇట్ల లోపల దోసేసవి అన్ని ఇట్ల లోపల దోసేసేవి పోయ్యాలనికినికి ఎట్లా పోయడానికి ఎట్లా అర్థ దాపెట్టి
ఉ
అట్ల దాపెట్టి అంటఓ పో
హ
బాగుంటది ఎందుకంటే ఏమ్ చే స్తున్నా
ఏముందండీ ఏం లేదు ఇంకా
అంటే చెప్పాలండి ఆ
మీరేం చెప్తనండి
అంతే చెప్పాలండి
వెళ్ లేదా మీ పిల్లలు ఈ రోజు స్కూల్ కి
ఆ అండి ఆ ఎల్లిరి ఎల్రి అండి ఇరోజ్ ఎల్లిరీ హాఫ్ డే స్కూల్గా లో చాలా కూల్గా ఉందండి వాతావరణం వర్షం పడేటట్టుంది
ఉమ్ కూల్గా ఉంది గానీ కొంచెం ఉభరిస్తాంది
మాదగ్గరనైతే ఈరోజు కూలింగ్ కూల్ ఉన్నాయ్ సాయంత్రంకిట్ల వర్షం పడిదే మో నైట్ వయికి
పెడతాదే మో కొంచెం ప పడ్డదానికంటే ఊరుకునేది బెటరు ఎందుకంటే ఇంక్ ఇంకా ఉబ్బరం ఎక్కువ అయిపోయ్
ఉమ్ సరే అండి మరీ సరే బాయ్ అండి బాయ్